హలో నమస్కారం అండి ఆ నమస్కారం ఏం చేస్తున్నారు ఏంలేదండి ఖాళీగా ఉన్న ఏవన్నా వర్క్ చేస్తున్నారా ఖాళీ అం ఆ నేను ప్రస్స్తుతానికి ఖాళీ అండి అయితే నేను ఒక స్టోరీ చెప్తా విన్నేంత ఓపిక ఉందా ఆ చెప్పండి
ఊ
ఏంటంటే
అనగనగ
ఒక ఫారెస్ట్ ఫారెస్ట్లో
ఆ మర్చిపోయా ఊ అంతే ఒక అడవిలో
ఒక కుర్రవాడు ఆవులను మేపుకుంటూ ఉండే బతికేవాడు ఉమ్ అయితే ఆ ఆ పిల్లవాడు
ఆవును ఆవులు వాటిని అడివి తీస్కెల్లి పెంచేది ఆ వచ్చిన ప పాలతోటి
అవి అమ్ముకొని బ్ర
బతికేవాడు అయితే చే రోజులు కూడా చెప్పుకుంటా పోతా అంటే మంద ఇ ఆవులు కోయపోతుండే
అ ఒకటిన్నదని తెలియదండి ఆ అయితే తే అక్కడ రోజు సర అంటే ఇ చ తెలుసు రో బాగా ఉంటంది కదా అయితే అట్లా ఇగ టైగర్
ఓ ఇ ఆవులను ఆవులు మేస్త ఉండగా టైగర్ ఒక్కసారిగా కొండ మీనుంచి దూకింది దునికి ఆవులను వేటాడాలని చానా ప్రయత్నించింది అవునా
ఆ తర్వాత ఏమైంది అదే ఆవులు జై బోత ఉంటే బాగా ఊరుకుతాంది అది ఒకటే గమ్యం చేరింది ఇప్పుడు అది నీరసించి
ఓ చెట్టు కిందకి చేరుకుంది
అప్పుడు టైగర్ ను నేను చూడకుండా చెట్టు కింద ఉండడం తోటి ఆ టైగర్ ఆవుని వెంటాడాలని మీపైకి రావాలని అనుకోని దాని వెనుక పరుగెడుతుంది ఆ తర్వాత
ఆ ఆవు పరుగేత్తుకుంటూ పరుగేత్తుకుంటూ
ఆ కొండ మీదికి వెల్తది అక్కడ మళ్ళీ దారి లేదు వేరే దారి వచ్చే దారిలో
అది కూలి పాచి పనులు చేస్తుంది
అవునా అయితే టైగరా ఆ నాకు మంచి చేసింది నాకు మూడు రోజులు ఆహారం లేనందుకో నాకు మంచిగా దొరికింది దీన్ని తినేస్తా సంపేస్తా అని భయపడుతున్నారు
వావ్ వామ్మో
నేనే నేర్పుతన్నా మనిషిని దూడ ను చంపద్దు అని అంటన్రు ఆయినా టైగర్ ఊరుకోకుండా టైగర్ బుద్ది ఎట్లా ఉంటది ఎంత మంచిగా ఉన్నదని అంత జాలిపడ్డవుగా
వదిలిపెట్టి
అట్లాగే ఆ టైగరు ఆవును దూడ తో కల్సి
దంచాము
అని చెప్పింది అంతే అండి సగం చెవులు మింగేసింది అవునండి ఇది వేరే స్టోరీ కానీ నాకు కూడా తెలుసు కానీ మీరు కొంచెం డిఫరెంట్ గా చెప్పారు
అది కూడా మర్చిపోయిన అందుకనే అట్లా
ఆ ఈ కుందెలు తాబేలు కథ తెలుసా నీకు అయితే ఉన్నది ఒకగానొక
అడుగేయచ్చు
అయితే అడవిల కుందేలున్ను తాబేలు పోటీ పెట్టుకుంటది అన్నట్టు
ఏం పోటీ ఆ పోటీ ఏంటి అంటే నాకంటే ముందు ఎవరు ఉరుకుతరో ముందు పోయింది అంటే ఆ రోజు కుండేలుకు కొంచెం బాగా రన్ చేస్తారు కాబట్టి తనకి పోగరు ఉంటది. తాబేలు ఏమో నెమ్మదిగా వెళ్తది కాబట్టి అది అందుకోదు
కుందెలుఉరుకుతనే ఉంటది. రాబిట్ ఏం అనుకుంటదంటే నాకన్నా పాస్ట్ గా ఎవరు ఉరుకలేరు నాకన్నా ముందుగా పోయి ఎవరు పోటీ చేయలేరు నాకు అని, అది గర్వం తోటి తాబేలు తోటి పోటీ చేసుకుంటది. అప్పుడు తాబేలు.
సరే, నీళ్ళు ఎంతమైన కూడ ఉండాలి.
మినిమం, ట్రై చేత అం కుందేలు తోని అంటది. ఆ తర్వాత ఏమంది? కుందెలు ఉరికింద అండి. తాబేలు దానికన్నా, ముందే ఉరికినట్టున్నది. అయితే తాబేలును, కుందేలు, ఒక గింట చూసుకొని అక్కడ ఎం చేయాలి. ఇగా, దాన్ని స్టార్ట్ంగ్ చెప్పన్. అంటే కుందేలు, బాగా ఉరికి, ఉరికి, ఉరికియి చానా సేపటి వరకు అలసిపోయిందన్నట్టు.
అంటే ఒక వ్
ఇక్కడ, ఇక్కడ వరకు రా ఆ తేళ్లి రావాలి, మళ్ళీ తిరిగి రావాలని. వాళ్ళు, ముందే డిసైడయి ఉంటరు. అది కుందేలు ఏం చేస్తుంది. అంటే అక్కదాక కురుకతది. ఇంకా, కొంచెం సేపు అయితే. అది గమ్యం, అ చేరుకునే లోపు. అది ఇంకా, తాబేలు రాట్లే, రాట్లే నేనే ముందు పోయి ఏం చేయాలని. అక్కడ, కొంచెంసేపు కూర్చుంటది. అట్లనే, చల్లదానానికి అట్లనే నిద్రపోతది. ఈ తాబేలు ఏం చేస్త్ది. ఈ తాబేలు, చిన్నగా పరిగెత్తుకుంటా, చిన్నగా నడుచుకుంటా నడుచుకుంటా. కుందేలును దాటేసి. అక్కడికి వెళ్ళి, మళ్లీ రివర్స్ వస్తాది. ఉన్న కద వెరుకు ఇంకా కొంచెం, దూరమయితే మళ్ళా తాబేలు. ఉన్న చోటకు రా వస్తది. అనగా కుందేలుకు మేలకొస్తది. అబ్బా, ఈ తాబేలు బలే తెలివికల్లది. నేను పడుకునే చూసి, ఇది టకటక పోతుందని కుందేలు. టక్ టకటక ఉరుకుతా ఉంటది. ఎంతెన, ఎంత ఉరికిన గూడా తాబేలు, అది ముందే
ఇంకొంచం
దూరంలో, ఉన్న కొందెలు వస్తా ఉంటది. కుందేలు, జారి కింద పడిపోతది. ఇగా, తాబేలు నెమ్మది గా, నెమ్మదిగా ఆ గీత దాటి వినయపోతది. అంటే, దీని నీతి ఏంటంట? పరిగెత్తి పాల్ తాగడానికంటే, నిలబడి నీళ్ళతగడం మేలు.
అంతేనా
గా ఉంటే అంత మేలు ఎంత ఒపికతోని, ఉంటే అంత మేలు. బాగుంది. నిజంగా స్టోరీ బాగుందండి.
బాగ చెప్పారు.
నీకేమైనా స్టోరీస్ వచ్చాండి. మాకు ఏం రావండి నాకు. అదే వినడమే, తప్ప చెప్పడం రాదు. మాకు ఆ ఇంక తిన్నార అండి మరి ఆ తిన్నాేమండి ఇప్పుడె మ పిల్లలు పడుకున్నారు ఆ ఇంక ఏం చేసుకున్నారు
ఏం లే ఖాళీగనే ఉండదు
పడుకోవాలి తొమ్మిది
ఉ
ఇవాళ ఏంటి స్పెషల్ మరి మీకు ఇవాల్లెం లేదండి మ అత్తమ్మ ముప్పయి చేసారు
హాయ్ అండి
అదే కాల్చుకుంటా పిల్లతో జరిగిపోయింది కొంచెం అల్సిిపోయాను కనీయ ట్రాస్పర్ ఇవ్వాల లాస్ట్ డే కాని అ కంప్లీట్ జేయాలీగ వ బమంటాంగా మీ మీద నా కోడుంగత అవునా మరుగులెలా చేస్త రండి
మన పూలంటే ఈజీ అ అండి అది
బియ్యం పిండి ఉంటది కంట్రోల్ బియ్యం అం ఏ పర్టీన్ తింటే అవి మిరియన్లిల చేసేసి మయ శెనగపప్పు గాని మినపప్పు సగ్గుబియ్యం లేగుంటే అవి కలిపేయాలి కలిపి పిండి కొల్చున్నాక అందులో కారం ఉప్పు లైట్గ కొంచం
అల వెల్లుడి అన్నీ
కి ట్యాం పోల్ కలుపుకోని అప్పలు చేసే గిద్దలు ఉంటాయి అందులో వేసి వత్తడమే చాల బాగున్నాయి అప్పలు మన మా పిల్లలు కొంచెం ఫస్ట్ ఆశ కొద్దు తిన్నారు తర్వాత వాటిని చూస్తే తినట్లేదు నేను గిన్ల పోస్ చరుంగ ఇట్ల రకమైనా తిట్టుకుంట కొట్టుకుండాడా అవన్నీ ఓడ్చి
పకో
అవున మీ పిల్లల్ని కొడతారండి మీరు కొట్టడం మేందండి అలసిిపోయి ఉన్నప్పుడు కానీ కావునప్పుడు వాళ్ళ మీదె చిరాగ్పోవడం కొట్టుకోవడం జరుగుతున్నాయండి పిల్లల్ని కొట్టగూడదండి పాపం వాళ్ళని నిమ్మదిగ చెపై అర్థం అయితది అట్ట కాదండి ఎంతంతదిన్న వే ప మళ్లి అదే రిపీట్ చేస్తది ఆల్తోన్ తీసుకోపోయి ఇగ మెంటల్ చేయరు అరవైంసాల్ అని ఒక్కొక్కసారి నిమ్మ దే చెప్తే వింటారు కానీ ఓ సారి మనక్ చిరాక్ పుట్టినప్పుడు వాళ్ళు చెప్తారు. ఈ మని యదే
చికాగ్
ఓకే అండి మరి ధన్యవాదాలు అవున